హలో
హలో ఉమ్ ఏంజేస్తానవ్ ఆ ఇన్పిస్తుంది ఏం జేస్తున్నావు
ఏంలేదు కాళియే
ఉమ్ తిన్నావ
ఊ తిన్నా మీర్ దిన్నార
ఆ తిన్నం
ఏంటి ఈ టైంలో వాషింగ్ మిషిన్ ఏస్తున్నార ఏంటి సౌండ్ వస్తుంది
ఆ పొద్దునించి నీళ్లేవు కరెంట్ లేదు అం కానీ ఇప్పుడే వస్తే కరెంటు మిషన్ ఆన్ చేస అన్మాట
బైటికెళ్తే పక్కన వాషింగ్ మిషిన్ చూపిడానికి పిలిచిందేమో అనుకున్నా
అదా పిలదు పిలవలా
ఒంగి చూస్తే లేరా అక్కడ ఇంక మళ్ళీ అంతలోపు నీళ్లు పోస్తూ అప్పుడు కనిపిచ్ఛవ్ మళ్ళా
ఉ కింద మోటర్లో నీళ్లు రాపోతే కిందకెళ్ళి నీళ్లు ఏసోచ్చ దాంట్లో
ఆహా
మ్ ఇంకా ఎవరు పట్టిచ్చుకోరు నీళ్ళు రాకపోయిన అలాగే చూస్తా కూర్చుంటారు మోటరు
ఆ అంతే అలోంటోళ్లని ఏం అనలేం
ఓల్డ్ పెన్ చేత్తారు కావాలంటే డబ్బులు అంటే ఏ పనైనా చెత్త పైస లాభం లేకుండా ఏ పని చెయట్ల
ఆ
ఎం చూసిన డబ్బు డబ్బు డబ్బు
అంతే
ఎలా తయారు జన తయారయారు జనాలు
ఉ
ఇంకేం మరి ఆ తిన్నం తిన్నం
ఆ ఏమ్ విశేషాలు
ఏమునాయ్ ఇంకా చెప్పాలి మొన్న ఏదో ఫంక్షన్ కెళ్ళామ్ అన్నారు వెళ్ళారా
ఉ వెళ్ళొచ్చాంగ చాలా బాగ జరిగింది ఫంక్షను
ఎమ్ ఫంక్షను
పంచల్ ఫంక్షన్ మా పిన్నోళ్ల పిల్లలకి ఇస్తే
ఉ
ఎల్లాం పల్లెటూర్ అన్మాట అది ఆ రూట్ అంత భలే ఉంది అసలు నైట్ టైం అయితే బస్లో
ఉహు హు బస్సులో వెళ్ళార ఉహు
పక్కన మొత్తం పొలాలు అంటే
ఉ ఉహు
దూరం వరకు
ఉ
చీకట్లో బస్సు లైటు తప్పితే ఇంకో లైటే లేదు అక్కడ
భయం అయ్యలేద
ఆ భయమా బస్ లో లైట్ వేసుకొని పోనీ ఇచ్చాడుగా భయం అ అ లైట్ ఆపేసుంటే భయం వేసేది బస్ మొత్తంలో నేను మా మమ్మీ మా తమ్ముడు డ్రైవర్ కండక్టరె ఉంది
ఆ
మా ఐదుగురు మే ఇంకా వెళ్తా ఉన్నము
ఉహు ఎన్ని గంంటల జర్నీ
గంటన్నర పైనె పట్టింది వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్సో ఫిఫ్టీన్ మినిట్సో
మ్ ఉహు
ఆ
ఉమ్
గంటే అసలైతే మరి ఇ అది ఇ వయా ఇంకో ఊరు స్ట్రెయిట్ తీసుకెళ్లలా వాడు ఏదో ఆ చుట్టు తిరిగి ఎల్లేసరికి
మ్
అంతసేపు పట్టింది ఇంచుమించు రెండు గంట అసలైతే స్ట్రైట్ ఉంటదంట ఏదో వయా చావలి లి ఏదో ఉంది అదైతే అంటా ఆ అదేంటి గంటలో ఎళ్ళిపోతామంట
మ్ ఉహుమ్
ఉమ్ బస్సులు లేక ఇంక ఏదో ఒకట్లే అని ఎక్కేసాము వెళ్ళడం ఇంపార్టెంట్ అని
అదేలే ఉమ్ ఇంకా బస్లు ఎక్కువుండవా ఆ ఊరికి
ఆహా ఉండవంట అసలు ఆరింటికి రావాల్సిన బస్ తొమ్మిదింటికి వొచ్ చ్చి ఎనిమిదిన్నరకో తొమ్మిదిన్నరకో తొమ్మిదా ఎన్మిదింటికి వొచ్చింది అదెక్కామింకా ఎక్కి ఇంటికెళ్ళేసరికి పదైంది ఆ అదే లాస్ట్ ఇంకా
మ్
మ్
అంతే పల్లెటూళ్ళకి ఎక్కువుండవు బస్సులు
ఆ అవున్ మ్మ్ చెర్చ్ కెళ్ళాం అన్మాట
మ్ ఉహు ఊమ్
ఇంకా గబా గబా మొత్తం గిఫ్ట్లన్నీ ప్యాక్ జేపిచ్చారు ఇంకా
మ్
తాంబూలం స్వీట్ హాట్ అయి పెడ్తారు కదా మ్ అయన్నీ చేస్ సర్దెసి ఇంగ నిద్రపోయాము ఆ రోజు రాత్రంతా నిద్రపట్లా అందర్కి
మ్
వా మో దోమలు ఒకటే దోమలు అసలక్కడ
ఆ పల్లెటూరుగా అందుకే దోమలు ఉండింటాయి బాగా
బాగా సరా సరా ఇంజక్షన్లు చేస్తున్నట్టు కుడతన్నాయి
ఉమ్
ఎవ్వరికి నిద్రపట్లా ఆ దోమల దెబ్బకి దుప్పట్లు గప్పుకున్న ఎట్లాగొట్ల దుప్పట్లో కి. దూరి కుడతన్నాయి
అవునా మ్
వేయాన్ని కష్టబడి మంచంతో సహా తీస్కొని వెళ్ళిప్పు తావాపైకెళ్ళాం ఎళ్లిన ఐదు నిమిషాలకు వర్షం పెరిగి ఓ పేద్ద వర్షం
ఆహ్
మళ్ళీ పాపం వాళ్ మంచం కిందకి మోస్కొన్ ఒచ్చారు
ఆ
తెచ్చి మళ్ళి కిందపడుకున్నాం సరే అన్ జెప్ పె మంచం మీద మా పెద్దమ్మ మామమ్మి న్నరే నేను గుచ్చినామన్ ఒక చెయ్ అట్లా పెట్టాను మంచం ఇరిగిపేంది ఇంకా మంచెం పక్కన పడేసి ఇంకా అందరం కింద బడుకున్నాం
హుమ్
పడుకున్నాం లేదో ఒక గంటకి అ తెల్లారిపోయింది ఇంక లేపేసారు
ఉహు
అంతె లేచి య అందరం రెడీ ఏ
ఊమ్
ఊ ఇంకా హల్దీ బా జేస్కున్నాం అన్మాట
ఉమ్మ్
ఉమ్ ఒకల్ మీద ఒకల్ నీళ్లు పోస్కున్నాం ఫుల్లుగా
అహ్ హల్దీ ఫంక్షన్ చేస్తున్నారా
ఊ హల్దీ ఎస్కున్నాము
ఊ హ్
ఊ ఏం జేస్తున్నారండి బొచ్చల్ తప్ప తప్ప గోలా
నేన్ కాదండి మా ఇంటేన్ కాళ్ళ హోటల్ ఉందిగా ఆళ్ళు
మీరు గాదా అసల్ మీ దగ్గర ఒచ్చినట్ ఒచ్చిందసలు
ఉహ్ నేను కాదు
అ మీరే ఏదో ప్లేట్ ఒదిగిశారు అగో ఇప్పుడు గూడా ఒస్తుంది
నేను కాదు మా అబ్బాయి తీస్తున్నాడు
ఆ అది కావలా ఈ సౌ డబుల్ సౌండ్ ఒస్తుంది
ఉమ్ హ్
ఊ
ఇంక పంచల్ ఫంక్షన్లో వెజ్ భోజనాలా నాన్ వెజ్ భోజనాలా
వెజ్జే పెట్టారు కాపోతే చాల్ పెట్టారు వెరైటీస్
ఊహు ఊ
అన్నిట్ కన్నా వెజ్ పలావన్ను పన్నీర్ బావుంది
ఊమ్
ఎయ్ పెట్టడానిక్ చాలా పెట్టారు కానీ ఎవరు సరిగ్గా తిన్లా మరీ లేట్ కూడా ఏం అవల కరెక్ట్ టైమే మరి అవేంటో చల్లగా అయిపోవడం వల్ల ఏమో అసలు సరిగ్గా తినల చాలా మంది మూస్సారు ప్లేట్
ఊహ్
మరోల అందరూ అంతే సాగం తిన్నరు అనుకుంటా అంతే
అవునా ఉమ్
మా పక్క నాయనైతే ఫుల్ కామెడీ చేస్తనే ఉన్నాడు ఏదో జోకేసి నవ్విస్తానే ఉన్నాడు నీళ్ళు వచ్చాయి నీళ్లు రాగానే నాకు ఇక్కడ ఉన్న ఐటెమ్స్ అన్నింటిలో నాకు నచ్చ చ్చినవి అదొకటె ఏ అయ్యా కొంచెం అది అంటున్నాడు
నేళ్ళ ఆ అల్ ఊర్లో నీళ్ళు దొరకవా ఏంటి
దొరుకుతాయి ఆయనకి మంట పుట్టేసి తినలేక
ఉహ్
నీళ్లే తాగాడు సగం హాఫ్ బిర్యానీ ఏమో తిన్నాడు అంతే మూసేసడు ఇంకా
ఆ
ఉ నిండి పోయింద్ నిండి పోయింద్ అంత నిల్దగగితి నెంకొే ఉండిత్తి ఇంకా
ఉ
ఆయన ఏసీ కిడ్ అనుకుంటా చాట్లు కారిపోతున్నాయి నాకు టైం పట్టిది రెండు రోజులు అలవాటు అవ్వాలి అని అంటున్నాడు అక్కడ అంతా ఏసీ లోనే ఉంటాడంట హైదరాబాద్ లో ఉంటారంట వాళ్ళు
హైదరాబాద్ నుంచి వచ్చారా
అవునా
ఉహ్
ఆయన బాబాయ్ ఫ్రెండ్ ఏమో అని నా డౌట్ మళ్ళీ చుట్టాల అనిపిస్తుంది ఇంకో పక్క ఒక ఆయన ఎవరో బాబాయ్ ఫ్రెండ్ వచ్చారంట
ఉ
రాజమండ్రి నుంచి
ఆహా రాజమండ్రి నుంచ
ఆయన కాదేమో మన చుట్టాల అందరితో మాట్లాడుతున్నాడుగా
అవును ఆయన చుట్టాలు కదు ఆయన చుట్టం ఎ ఫ్రెండ్ కాదు
ఉ
ఇటువైపు వొళ్ళు అందరితో మాట్లాడా
మాట్లాడుతున్నాడు అవును అందరినీ కద్లిచ్చి కద్లిచ్చి
ఉమ్
ఇద్దరు వొచ్చారు అక్క చెల్లెళ్ళు అందులో క్క ప్రతి దాంట్లో పన్నీర్ది గానీ ఇందులో వెట్ విటమీన్ బీట్వీల్వ్ ఉంటది అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తుంది అవున్
జనాల్ను జనాల్ని కొంచం ఆకర్శించిద్దిలే ఆమె
ఆ అయిన తర ఆయన అన్నడు తినమ్మా ఏందులో ఎముంటే నీకేమైంది తిను అని అన్నాడు అంటే నేను మీకు చెప్పలేదండి అ నాకు వినిపిస్తుంది నాకు వినిపికుండా చెప్పు అని అన్నాడు
హు
అని నా వైపు చూసి మా పిల్లలకి డిస్టర్బెన్స్ అవుతుంది ప్రశాంతంగా తినలేకపోతున్నారు నీ లెక్చర్ ఇని అని అంటున్నాడు
అల్ళు అళ్ళు చుట్టాలే అనుకుంటా వాళ్ళతోనే ఎక్కువ మాట్లాడా ఆ అల్తో చుట్టాలు ఆళ్ళతో మాతో అల్లు దింతో మాట్లాడు మాట్లాడుతున్నాడు ఆయన ఎక్కువ
అవును ఆ
మాజీ ఇంకా మరి
ఇంకేం ఉంది ఇంక తినేసాము సాయంత్ రౌండు ఉండు ఉ ఉండండి ఉండండి ఆన్ గోల గోల్ చేస్తే ఇంక ఉన్నాము అప్పుడూ అదేంటి మటన్ వొండారు సూపర్ ఉంది మటన్ మాత్రం ఎప్పుడు తిన్ల అంత బాగుంది చాలా బాగొండారు అసలా హోటల్స్ లో కూడా అంత బాగోదు అంత బాగుంది మ్
టూర్ గా మట్ను మంచిది దొరికుంటదా అక్కడ
ఆ ఎంత మంచిది దొరికినా వొండొద్దు
అవును వండాలిగ మరి ఆ వొన్నోలో బాగ వొండు ఉంటారు సరే అయితే బాయ్
ఆ బాయ్